హలో బన్నావా
ఊ బావున్నా ఏం చేస్తున్నావు
ఏం లేదు ఊరికే అట్లా బయట ద తిరుగుతాం
ఊ
నువ్వేం జేస్తున్నా
నేనేం లేదు ఇప్పుడే పైకి వచ్చినా నాతో పాటు ఒక నావెల్ తెచ్చు కున్నా అది చదువుతూ ఉన్నా
ఊ బుక్స్ చదవడం బాగా ఇష్టపడతావు గదా
ఊ అవును రీడింగ్ నాకు అసలు చాలా ఫేవరెట్ హాబీ కదా
ఆ నాకూ బుక్స్ చదవడం ఇష్టం కానీ ఎక్కువ టైం దొరకదు
అంతే లే టైం దొరికినప్పుడు అప్పుడప్పుడు కొంచెంమైనా చదివితే చాలు కొంచెం మైండు రిలా సింగా ఉంటుంది
ఊ ఆ మరి నీకు ఎలాంటి బుక్స్ నచ్చుతాయి
నాకొచ్చి ఫిక్షన్ కొంచెం మిస్ట్రీ దాగి ఉంటుంది కదా అట్లాంటి బు క్స్ ఇంకా మోటివేషనల్ బుక్సు అవి ఎక్కువగా చూస్తాను అన్నమాట చదువుతాను నీకు
నాకు బయోగ్రఫీస్ ఉంటాయి కదా ఫేమస్ పర్సన్స్ ది ఓ వాళ్ళవి చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటాయి అందు కు అవి చదువుతా ఎప్పుడైనా
ఉమ్ గ్రేట్ అసలు ఇంకా రియల్ లైఫ్ స్టోరీస్ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటాయి కదా
ఆ
ఇంకా వచ్చి సక్సెస్ఫుల్ పీపుల్స్ అన్నీ చదివితే అదొక్క మంచి ఇన్స్పైరింగ్ గా ఉంటుంది మోటివేషన్ ని కూడా ఇస్తుంది అది
ఇంకా మనం బాగా కష్టపడాలి సక్సెస్ అవ్వాలి అన్నదానికి బావుంటది
ఊ అవు అవును ఇంకా నీ మరి ఫస్ట్ బుక్ ఎప్పుడు చదివావు నువ్వు
చిన్నప్పుడు స్కూల్లో వాళ్ళు స్టోరీ బుక్ చదువుతా ఉంటి
ఉమ్ నేను కూడా అంతే ఇంగ లైబ్రెరీ లో కా వెళ్ళి ఫెయిరీ టెయిల్స్ అండ్ మోరల్స్ స్టోరీస్ ఉంటే అవి చూస్తాం ఉంటి చ్ ఐ మీన్ చదువుతా అంటి
అప్పుడే బావుండి చిన్న చిన్న స్టోరీస్ అయినా కూడా మంచి మోరల్ ఉంటా ఉండే
ఉమ్ అవును కరెక్టే మళ్ళ వచ్చీ ఎప్పుడన్న లైబ్రరీకి వెళ్ళావ పొయ్యి బుక్స్ ఇట్ల చదవడమంట చేష్నావ
మ స్కూల్లో ఐతే ఇంక రోజూ వెళ్తాంటిమి బ్రేక్ దొరిక్నప్పుడు
ఊమ్ ఊమ్
ఇప్పుడు కాలేజ్లో అసల తక్కువ పోడము
అంటే నైనా లైబ్రరీ అట్మాస్ఫియర్ చానా పీస్ఫుల్గ ఉంటుంది గదా రిలాక్సింగ్ గ అన్పిస్తుంది
ఆ సైలెంట్గ ఉంటది ఇంక చదవాలన్న ఇంట్రెస్ట్ కాన్సన్ట్రేషన్ అంత బాగొస్తది
ఉమ్ ఔను ఇంకామ్ చ్ మరి ప్రింటెడ్ బుక్సిష్టమా లేకుంటే ఎలక్ట్రానిక్ బుక్సిస్టమా ఈ బుక్స
నాకైతె ప్రింటెడ్ బుక్సె
ఉమ్ నేన్ గుడా అంతె ప్రింటెడ్ బుక్స్నె ఎక్కువ ప్రిఫర్ జేస్తా అన్మాట
బాంటది ఇంట్రెస్టొస్తుంది చదవాలని ఈ బుక్సైతేన అస్సల్ చదవలేము మైండంత డైవర్టైపోతుంది
ఉమ్ ఔను ఇంకొచ్చీ ఈబుక్స్ ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం యూస్ఫులై ఫోన్లోనే చూస్కొని చదువ్కోచ్చు క్యాడి చెయ్కుండ
ఆ ఇంగ ట్రా ఇంగ ట్రావెల్లొ ఉన్నప్డూ చాలా బుక్స్ క్యారీ చెయ్లేమ్ గద
ఔను ఇంకా ఈ బుక్సొచ్చి చానా ఈజీ చేసేసింది హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ ఫోన్లోనె క్యారీ చేయొచ్చు మనం
అంతె టెక్నాలజీ వల్లా బెనిఫిట్స్ బాంటాయ్ బాగ్ చదవొచ్చు
ఊమ్ ఔను టెక్నాలజీ వచ్చి రీడింగ్ చాలా ఈజీ ఐపోయింది ఇంకా ఒక్యాబులి ఇంకా ఒక్యాబులరి గుడ కొంచెమింప్రూ చేస్తుందిది కద
ఇమాజినేషన్ పవర్ గుడా పెంచుతది
ఊమ్ ఔనింగ కమ్యూనికేషన్స్కిల్ కుడ్ స్కిల్స్ కుడ చాలా ఇంప్రూవ్ జేస్తాయ్ ఇంకా నాలెడ్జ్ గుడా వస్తుంది
ఇంక స్టూడెంట్సైతై చాలా ఇంపార్టెంట్ కాన్ గెల్సేది
నానసల్ చానా ఇంపార్టెంట్ రోల్ ప్లే జేస్తుంది ఎందుక ఎందుకంటావ్ అంత ఇంపార్టెంటా
ఊమ్ ఎందుకంటె కాన్సన్ంట్రేషన్ని బాగింప్రూ చేస్ తదీ ఇంకీ ఎగ్జామ్స్లొ గుడ బాగ్ హెల్పౌతది
ఉమ్ ఊమ్ ఔను ఇంకగ్గ అంతేలె ఇంక మనీ సోషల్ మీడియా వల్ల రీడింగ్స్ హ్యాబిట్స్ తగ్గిపోయాయా ల్యాక్ కుంటే పెరిగినాయన్కుంటాన్నావ నువ్వు
పెంచాల అనీ తగ్గినయి ఫ్రీ టైమ్ మొత్తం ఫోన్ లోనే స్పెండ్ చేస్తున్నారు ఇప్పుడున్న సొసైటీలో పిల్లలు
బుక్స్ కి టైమ్ తగ్గిపోయింది అసలు ఏదో అంతా ఫోన్స్ లోనే సరి పోయింది ఈ జనరేషన్ అయితే మరి నీ ఫేవరెట్ బుక్ ఏంటి ఇంతవరకు ఏమైనా
ఫెవరెట్ అంటే
మ్
మోరల్ సటర్వీస్ వే చదుతా ఉంటా అంతే నికు
మ్ మ్
అ
నాకు బయోగ్రఫీ బుక్ కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది అది
ఎప్పుడైనా బుక్ రాయాలనిపిస్తుందా ఫ్యూచర్ లో మరి
ఇంకా మరి ఫ్యూచర్ లో బుక్ ఆ ఫ్యూచర్ లో రాద్దాం అనిపించింది నా అంటే అనుకుంటాన్నా అప్పుడప్పుడు కొంచెం ఇంట్లో థాట్స్ వస్తాయి రాద్దామని
నాకు కూడా ఇంకా బోర్ కొట్టినప్పుడు అంటే నా లైఫ్ స్టోరీ ని ఒక స్టోరీస్ లాగా రాసి పెట్టినా మ్ హు ఒక బుక్ లో అన్ని రాసి పెట్టినాను మనం ఒకవేల సక్సెస్ఫుల్ పొజిషన్ కి పోయినాక అప్పుడు పనికి వస్తది
మ్ అవును ఇంకా మరి డైలీ ఎంత టైం రీడింగ్ కి ఇస్తావు నువ్వు
ఈ స్టోరీ బుక్స్ అయితే ఒక ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్ చదవగలను మరి డైలీ రిమైనింగ్ టైమ్ అంతా సబ్జెక్ట్ నువ్వు మరిే
ఇంకా నేనా డైలీ కాదు కానీ వీకెండ్స్ లో కొంచెం ఎక్కువ చదువుతాన అంటే డైలీ అంత హ్యాబిట్ లేదు నాక్ ఈ చదివేది వీకెండ్స్ లో ఎక్కువ చదువుతాను
అది కూడా నిజమేరా
మ్ హు ఇంకా వచ్చి రీడింగ్ కొంచెం స్ట్రెస్ ని తగ్గిస్తుంది స్ట్రెస్ ని తగ్గించడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది
హ
అ
అవి నాలెడ్జ్ ని గైడెన్స్ కూడా ఇస్తాయి ఇంకా బుక్స్ ఒక మన బెస్ట్ ఫ్రెండ్స్ లా అన్నంత ఫీలింగ్ ఇస్ తది
మ్ అ అవును అసలు ఒక మంచి బుక్ చదివితే కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది అవి మన్ నాలెడ్జ్ అండ్ గైడెన్స్ కూడా ఇస్తాయి కదా
అదే మనుషులన్నా వదిలేసి వెళ్ళిపోతారు కానీ మన నుంచి ఆ నాలెడ్జ్ మాత్రం ఎక్కడికిపోదు కదా
మ్ అవును లైబ్రరీ ఎగ్జామ్ టైమ్స్ లో అయితే నేను అసలు లైబ్రరీకి వెళ్ళి చదువుకుంటా నేను మా రెండూ చదువుకుందాం అక్కడ కొంచెం. ఆఫ్టర్నూన్ ఎగ్జామ్స్ అయితే లైబ్రరీకి వెళ్ళి పోతాం. మార్నింగ్ అచ్చి కాలేజ్ కి పీస్ఫుల్ గా ఉంటుంది అక్కడ ఎన్విరాన్మెంట్ బాగా చదువుకోవచ్చు.
ఫోన్ లో చూసి చదువుతారా? లేకపోతే లైబ్రరీ బుక్స్ రిప్లేస్ చేసుకుంటారా అప్పుడు?
లైబ్రరి ఎ లేదు అట్లేం లేదూ ఎగ్జామ్ కి అక్కడ పొయీ ప్రిపేర్ అవుతా ఉంటా, ఆడ బుక్స్ ఏం టచ్ చెయ్యము. ఇప్పుడు ఎగ్జామ్ టైమ్స్ లో అక్కడా అక్కడ బుక్స్ తీసుకుంటే, ఇంక కొంచెము టెన్షన్ ఎక్కైపోతుంది.
ఆ ఉంది.
ఉమ్ మీరు ఎప్పుడెప్పుడు వెళ్తారూ లైబ్రరికి?
వీకెండ్స్లో అలా పొయీ ఏవైనా బుక్స్ తీసుకుంటా. హాలిడే టైమ్ అట్లా రూమ్ లో కూర్చుని చదువుతా ఉంటాం. స
ఇంకా గవర్నమెంట్ జాబ్స్ కి రిలేటెడ్ కాంపిటీషనల్ బుక్స్ గుడా ఉంటాయి గదా అండి? లైబ్రరీలో
ఆ ఉన్నయి కానీ, వాటినింకా స్టర్ట్ చేయలే. ఊ ఇక్ స్టార్ట్ జేయాల?
ఊ మా కాలనీస్లయితే చానా ఉన్నాయీ. మన గేట్ ప్రిపరేషన్ అప్పుడు గుడా అంతే అక్కడా అక్కడ వెళ్ళీ బుక్స్ తీసుకొని ప్రిపేర్ అయినం మేమయితే ఊ, ఇంకా? తిన్నావా? ఊ, మంచిగానే ఉంది. ఏమంటే మాకు టైం లేక మేము చదవలే. అక్కడ వెళ్ళి రికార్డ్స్ అబ్జర్వేషన్స్ రాసుకునేకి సరి పొయింది
మధ్యాహ్నం తిన్నదే ఇంకా ఇప్పుడేం తిన్న
అవునా? ఏం తిన్నావ్?
మధ్యాహ్నం రైస్, దొండకాయ, అవకర్రీ జేశాను.
ఊఉ ఊ ఊ హూ నేను ఇప్పుడు లంచ్ జేసిన. ఇప్పుడే లంచ్ చేసి ఒస్ ఆ ఇఫ్ఫుడే
స్నాక్స్ తినే టైమ్ లో లంచా?
ఆ అలా ఫ్రెండ్స్ ఉంటే అంతే ఇంకా.
సరే, మరి బాయ్.
ఉమ్ సరే, బాయ్.